హాయ్ అండి
మేడం మేడం బాగున్నారా మేడం ఆ బాగున్నా మేడం
మీరు బాగున్నారా
ఆ బాగున్నా మేడం అయితే
అయిందండి ఇప్పుడే అయింది
ఏంటి మేడం కర్రీస్
కర్రీసు చెనా కర్రీస్ వేస్త తానండి చనా ఉంటుంది కదా వైట్ చనా
ఆ
శనగల్లాగా ఆ పెద్ద శనగలు ఉంటాయి కదా కాబులి షనాను ఏదో అంటారు అదే అదే
అవునను ఫంక్షన్స్ ఫంక్షన్స్ లో వాడతారుగా
అవునండి అవును అది ప్రోటీన్ కొంచెం ఇంకా పిల్లలకు మంచిది అని ప్రోటీన్ ఫుడ్
ఆ అది వాడతారా
యా అట్లా వీక్లీ వన్స్ చేస్తాను
ఏంటి మేడం ఆ ఆ అయిపోయింది మేడం ఇప్పుడే అయిపోయింది
ఊహు
ఏంటి మేడం ఈ ఏం లేదు మేడ ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాము ఆ నెక్స్ట్ ఫెస్ట్ ఫెస్టివల్ ఉంది కదా దానికోసంని కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం ఆ టమాటస్ ఆ ఆ అంటే ఆ ముందు ఈ టమాటా పచ్చడి పెడతారు కదా దానికి అరేంజ్మెంట్ చేస్త మొటా టమాటో చట్నీ కోసం టమాటాలు తీసుకొని వచ్చినాం ఆ అవును మేడం అది దానికంటే ముందే అయిపోవాలని ఆ ఆ లేదు మేడం కారము పండుమిర్చితోనే చేసేది అది వేరేమి అది ఏమంటారంటే ఆ ఆ ఆ అది వేరు ఇదేంటంటే మామూలుగా మిరపకాయలు కారం పట్టేసి వీటిని టమటలు ఉ ఇకా మనం ఎండ పెడతారు ఎండ పెట్టేసి ఈ కారం నందులో మిచి అందులో కారం మిక్స్ చేసేసి చట్నీ పెడతారు అది చేస్తారు అది సంవత్సరం మొత్తం ఉంట ఉంటది మనకి
అదే అదే నిల్వ పచ్చడి కదా
ఆ అవును అవును నిల్వ చెడి అదే దానికోసమని ఇప్పుడే ఇప్పుడే బయటికి వెళ్ళి టమాటోస్ తీసుకొని వచ్చాం
ఆహా నా నా నాటు టమాటాలు దొరుకుతున్నాయా మీ దగ్గర
ఆ ఉంటాయి మేడం ఇప్పుడు ఎండాకాలం కదా ఆ అవును మేడం ఇప్పుడు అవే దొరకుతాయి మేడం ఇకా తర్వాత దొరు కోమలే ఈ ఎండాకాలంలోనే దొరుకుతాయి తర్వాతకి హైబ్రిడ ఆ ఈ ఉగాది అయిపోతే ఇగ కష్టం రేర్ అవుతాయి ఈగ తగ్దే హోలీత హోలీ తర్వాత ఉగాది ముందే చేయాలి అందుకోసమే ఉగాది ముందు హోలీ తర్వాత చేస్తారు ఈ చట్నీ మాక్సిమం
ఆ ఆహా ఈ సీజన్ లో దొరుకుతాయి అనుకుంటావి
నీ సీజన్ లో దొరుకుతాయి హోలీ తర్వాత పెడతారు ఎక్కువ శాతం
అవునా హు హు
ఉతారు అనమాట అందుకోసమ ఇవాళ అది తీసుకొని వచ్చాము ఇక నెక్స్ట్ ఎలా ఉన్నా ఎలా మేడం సెలబ్రేట్ చేస్తారు మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడన్నారు మేడం మీరు ఇప్పుడు విలేజ్ లోనా సిటీ లోనా
ఇక్కడ సిటీ లోనే ఉన్నారండి
ఉమ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేడం ఫెస్టివల్స్ అంటే మామూలుగా ఆ అదే పండగని మామూలుగా మనం విలేజ్ లో నైతే డిఫరెంట్ గా ఉంటది గదా సిటీ లో ఎలా చేసుకుంటారు మీరు
సిటీ లో అంటే మేము అక్కడికే వచ్చేస్తామండి విలేజ్ లో అమ్మ వాళ్ళ దగ్గరికి యెళ్తాము లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆ కాకపోతే సింగిల్ గా జరుపుకోము వాళ్ళ ఎవరితో అత్త అత్తయ్య వాళ్ళతో వాని అమ్మ వాళ్ళతో గాని చేసుకుంటాము బాగా చేసుకుంటామండి ఉగాది ఇప్పుడు మనకు ఇదే గదా ఫస్ట్ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇదే మనకు
ఫస్ట్ పండగ అవును మేడం తెలుగు క్యాలెండర్ స్టార్ట్ అయ్యేది ఇది ఉమ్ అలా ఆ రోజు ఎలా స్టార్ట్ చేస్తారు మన ఎలా మీరు మీ వైపు మీ సాంప్ర దాయం ప్రకారం మీరు ఎలా జేస్తారు.
మా సాంప్రదాయం ప్రకారం అంటే ఇంకా తెల్లవారుజాము పొద్దున లేచి అందరు తలంటు స్నానాలు చేసేసుకొని ఇంకా మామిడి ఆకులు కడతారు. గదా ఇంటికి తోరణాలు మామిడాకులు తోరణాలు గట్టేసి ఇంకా ఆ రోజు మనకు మెయిన్ గా ఉగాది అంటేనే ఉగాది పచ్చడా ఇంకా ఇవి మీకు అవి దెలుసా అండి పూర్ణాలు అంటారు.
ఆ భక్ష్యాలా
ఆ భక్ష్యాలు పూర్ణాలు అవన్నీ ఒకటే ఆ స్వీటు బెల్లంతోను శనగ పప్పుతో చేస్తారండి ఇగ ఉగాది పండుగ అంటేనే అవి రెండు అవి రెండు ఉంటేనే ఉగాది పండగ ఫుల్ ఫిల్ అయినట్టు
అవునా భక్ష్యాలు చేస్తారు. కొన్ని ఏరియాలలో అవి ఏం చేయరు. కొన్ని ఏరియాలలో చేస్తారు.
ఆ మేమైతే చేసుకుంటామండి మా సాంప్రదాయం ప్ర కారము మేము ఉగాది పచ్చ పచ్చడ అయితే కొత్త కుండ తీసుకొస్తాము ఆ రోజు మార్నింగే యెళ్ళి
ఉమ్
కుండ తీసుకొచ్చి కొత్త కుండలోనే కొత్త చింతపండు కొత్త కారము షడ్రుచులు ఉండాలి గదా మనకు ఉగాది పచ్చడికి
అవును అవును మేడం కొత్త కారము కొత్త చెట్ ఆ చింతపండు
అందులో మనకు రుచులు ఆరు రుచులు ఉండాలి గదా ఉప్పు కారం వ వగరు తీపి చేదు అన్ని కలిపి ఉగాది ప చ్చడి చేస్తాము.
అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యేస్తారు మేడం మరి ఆరు రకాల